నేను నువ్వంటూ అంతాక్షరి ఆడొచ్చా
హ్మ్
నేనున్నా హాకీ ఇలా నీలో నేను ఉన్నట్టుగా ఇది కావలె కానీ కొంటే చూపుతో పాటడతాను నా పాటట్టినప్పుడు నాకే నువ్ వచ్చద్దు అసలు విన్నావ ఎవ్వలు పాడడం
ఏది
కొంటె చూపుతో నీ కొంటె చూప్ తో నా మనసు మెల్లగా చిన్నగా దోచావే ఏం ఉంటది కదా పాట
అ
ఆ పాట పిల్లిగా విన్నప్పుడు ఆ మ్యూజిక్కిి ఆ పాటకి ఆ వర్డ్స్ కి తెగ నవ్వు వచ్చేస్తోంది నాకు మంచి జోస్ కూడా వస్తాది ఊపు కూడా వస్తాది
అ ఈ మధ్యలో
ఆ పెద్ది మూవీ నా పెద్ది
పెద్ది మూవీ ఆ
బావున్ టదేమో మోటివేషనల్ సాంగ్ రిలీజ్ చేశాడుగా ఫస్ట్ ఫస్టే ఉమ్
ఏంటదురో కాల్ లో ఉండమంటున్నారు ఏంటి ఆడికి
అయ్యా అసలు బాగోదు చూడలేరు ఫాన్స్
అదేే బుజ్జి బుజ్జికి వాళ్ళకి లేకపోతే నువ్వు ఉండవు రే అంటున్నారు కదా వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు సినిమా రిలీజ్ అవ్వకుండా నువ్ ఏదో ఒకటి కట్ చేయకుండా సినిమా తీనవేంట్రా అంటా వార్నింగ్ లు ఇ చెప్పినరు గా అడిగి ఆ అయినా పెద్ద హీరోస్ కి అలాంటి డిజీజెస్ పండుకోర్లే కదా
అవును హ్మ్ చిన్న హీరోలకయితే అలాగే పెడితే ఆ సూపర్ డూపర్ అంటారు. హ
అవును ఆ మంచిసుమ్మద ఉంది మా అమ్మ పప్పు రుబ్బింది ఏంటో ఇడ్లేత్తదో దోసేత్తదో మరి
హ్మ్ టిఫ్నా ఇవాలా సాయంత్రం
కాదు మా పాట హిందీ పాట చూసావా చిల టో పులా ఈటుమ్ అని వత్తది హిందీ పాట అది దాని మీనింగ్ది కాని సాంగ్ భలేగా ఉంటది ఆ హిందీ వచ్చిన ఓళ్ళు ఉంటరు కదా రెస్టారెంట్ లో ఆ పాట ఏం సంగ నువ్వే ంట ఒక రింగ్ టోన్ విని ఎందుకు నవ్ తున్నారమ్మా అంటే అది లిప్స్టిక్ లిప్స్ స్టిక్ అంట దానర్థం. ఆ
ఏంటి ఆంటీకి ఫోన్ చేస్తున్నావ్ అది రింగ్ అవుతదా పార్టీ
ఆ ఆ పాట క్ హిందీలో వత్తది దాని మీనింగ్ మనకు తెలీదు కదా హిందీ తెలిసినోళ్ ఏ అది లిప్స్టిక్ లిప్స్ తేగ పడిపోండి నవ్వేహారంట.
అయ్యా మేఘనా నువ్వు మార్చచ్చు కదా రింగ్ టోను.
అ తెలిద్ కదా ఇంకేది అవ్వదు
అదే చిన్నది ఉండేది కదా ఆ ముందు ఫోను జియో ఫోన్ చిన్నది అందులో అయితే తెగవాడే దాన్ని
హ్మ్ అది అప్పుడు ఆ ఫోన్ లోనే అనుకుంట కదా తెగ చూసేసే వోరు స్టేటస్ న కూడా పెట్టేసివనుకుంటా
అవును ఆ ఫోనే టచ్ ఫోన్ లాగా వాడేవాళ్ళం. ఎందుకంటే వాట్సాప్ ఉండేది వాట్సాప్ అక్కడ ఉంటే చాల కదా హ్మ్
ఎది స్టస్ పెడతంది ఎవర పాప ఇప్పుడు వెలా
ఇప్పుడు పెడత అంటే ఫోన్ ఉంది కాని అందులో సిమ్ లేదు
హ్మ్ దేవులీ యాత్ర పో వగాద సభా కాంచలో
ఎక్కువ దేవుల్డి అవును
ఆ పోయి వల ఉంట పుట్టిన రోజు జీ జీలు చిట్టి పాప ఈ మాన్నన్న బర్త్డే కదా ఇంటిక వచ్చి కేక్ కట్ చేయందాం అనుకుందంట ఎవరు సోనాలి వాళ్ళు ఎల్దామ్ ఎల్దామ్ అని అడిగారంట దీన్ని అదేం వాద్ ఇదే అందంట ఆ ఉంది ఆళ్ళ అత్తనన్నప్పుడు ఏంటన్నాను ఫోన్ వత్తందా
అవునా ఎవరు చేతన్నారు టూ సెవెన్ సిక్స్ మా పిన్నాళ్ళు అనుకుంటా మ్మ్
ఎంతప్ప పవర్ దీనికి ఫోన్ చేతంటె ఫోన్ లిఫ్ట్ చేయదు లేదు అనుకుంటారు
ముందే మనం ఏం మాట్లాడక ఏం మాట్లాడకపోయినా పొగరు అనుకుంటారు మాట్లాడితే పొగరు అనుకుంటారు
మీ అంతేనే మన రోడ్స్ థింగ్స్ ఎవర గంగావు
మ్మ్ మా ఏంటి మా మనకేమో మా అత్త మా నాన్నమ్మలు మాట్లాడుతుంటే ఎలా అనిపిద్దంటే ఏంటి ఏదో ఎల పళంగా మాటాడంది ఫీల్ అవుతాను నేను పొగుడుతుంటే కూడా అలాగే అనిపిత్తదే పొగుడ్ వర్డెన్ నిన్ను తిడతన్నారా పొగుడుతున్నారా అ అనుకుంటాను
గోపి సార్ అనేవారివి గుర్తుందా క్లాస్ లో సారు గోపి సర్ ఓ మోటివేషన్లు ఇచ్చేవారు గుర్తుందా ఏంటి అరే నన్నెవరైనా ఊరికినే పొగిడితే నేను అస్సల ఒప్పుకోను ఆడు పొగిడి నేనంటే ఆడికేదో అ రాన్లే కావాలని నన్ను ఎదవని చేయడానికి పొగుడుతున్నాడు ఆడు ఏదోటి చెప్పినాకు పొగిడాడంటే ఖచ్చితంగా అది నాలో లేదనే అన్నారు చూసావా ఆయన చెప్పన కొన్ని కొన్ని థింగ్స్ అలా గుర్తున్నాయా తింగరోల్ల మాట్లాడతాడు కాని నిజాలు మాట్లాడతాడు
ఉమ్
ఆ
అవును మళ్ళీ చేసారా ఎవరళసలు చేస్తున్నారు
ఆ ఇంకా సిక్స్ మినిట్స్ ఉన్నాయి ఇంకా ఫోర్ మినిట్స్ ఉన్నాయి తర్వాత అగి చెధువుగానిలే
ఉమ్ సరే
ఎంటో వాోటర్ కూటా అ వాటర్ ఎకాలెన్ నర్సామ్ వాచెతుంధి మాలా
ఉమ్
ఆ బట్టలన్నీ ఐరన్ చేసుకుందామని ఒక రోజు అందులోవన్నీ పీకేసి పచ్చీలో పదేషాను మళ్ళీ చేసుకోవడానికి బధకం వచ్చాయి మా ఆ మొత్తం వెళ్లిట్టి చందులు పడయాను అందులో కందందులకి పడాను తప్ప న ఇద సుఖం పెట్టుకోవడంని లేధు చి
ఉమ్ నేను ఇవాళ పొద్దున్నే వెళ్ళడానికి లేట్ అయిపోయింది మా అన్నయ్య మా ఎయిర్టెల్ పాంప్లెట్స్ అన్ని ఇచ్చి నెంబర్స్ రాయమన్నాడు బండేమో మా తమ్ముడు తీసుకెళ్ళాడు ఉమ్ లేదు బండి లేదని చెప్పి మా అన్నయ బండి తెచ్చేవరకు ఆ ప్లాంప్లెట్స్ అన్ని రాసేటప్పటికి మొత్తం అవ చేస్తాను
వా బై వదిల్ రావాలా
ఆ బైక్ మీద వెళ్ళ రావాలి అంటే పక్కూరు కదా